హలో ఎలా ఉన్నావ్
బాగున్న మీరూ ఎలా ఉన్నారు
ఆ మేము కూడా బాగున్నాము రేపు ఉ హొ హోలీ ఈవెంట్ కదా వెళ్తున్నావా హోలీ ఈవెంట్ కి
వెళ్ళాలి అన్నీ ప్లాన్స్ చేసుకున్నాం మేము
అవునా మీరు మీరు మీ ఆ మీ మీరు మీ ఫ్రెండ్స్ వెల్ తున్నారా
ఉమ్ ఉమ్ మేము మా ఫ్రెండ్స్ ఎళ్ంతా
ఆహా నెక్స్ట్ ఈవెంట్ మనకి కి ఉగాదే ఉంది కదా ఆ
ఉగా ఉగాది గుడా మంచి ఈవెంట్ ప్లాన్ చేసి మంచి ఎంజాయ్ చేయ్యాలి
అవును ఉగాదిలో ఉగాది పచ్చడి ఎలా చేస్తారు తెలుసా నీకు
అంటే తెలుసు కొంచెం ప్రాసెస్ అన్నిీ ఫైవ్ వెరైటీస్ ఉండాలల్ల టే స్ట్
అవును కొంతమంది అంటారు సెవెన్ వెరైటీస్ అని
కొంతమంది నైన్ కూడా చేసుకుంటారు
అవును చింతపండు చేదు పులుపు
ఉమ్ వగరు
ఆ ఆ
నాకు అన్నిీ ఫైవ్ వెరైటీస్ తెలుసు అంతే
ఆ నాకు నైన్ వెరైటీస్ ఇలా తెలుసు
ఉమ్మ్మ్
నిన్న కాలేజ్ కెల్లావా
ఉమ్ నిన్న వెళ్ళలేదు కొంచెం సిక్క అయినుండే వెళ్ళలేదు
అవునా నిన్న సార్ క్లాసెస్ చెప్పారు మ్యాథ్స్ క్లాస్ అయ్యింది సైన్స్ క్లాస్ అయ్యింది తెలుగు క్లాస్ కూడా అయ్యింది
మ్యాథస్ క్లాస్ బోర్ బోరు కొతది
అవును్వు మొత్తం అసలు ప్రాబ్లమ్స్ అర్ధం కావు
నార్మల్ సైన్స్ బయాలజీవి అయితే ఓకే కానీ మ్యాథ్స్ ఒకటే కొంచెం క్రిటికల్
ఆ నువ్వు ఆ ఫిజిక్స్ బయాలజీలో టాపర్ కదా నీకు అన్నీ వచ్చు
ఈ
ఆ నువ్వు
నార్మల్ టాపర్ అయినా కాకపోయి నార్మల్ వాళ్ళకి కూడా మ్యాథ్స్ నచ్చదు ఎందుకు అంతేగా
అవును నేనైతే ఇంగ్లీష్ టక్కటాక్క చేస్తా నువ్వేమో ఫిజిక్స్ టక్కటక్క చేస్తావు్
ఈ మట్ల
టీచర్ వచ్చింది తెలుసా
లేమో నేను జూర్లే ఏ సబ్జెక్ట్కి
ఇంగ్లీష్ ఇంగ్లీష్ కొత్త టీచర్ వచ్చింది సో తను మంచినే చెప్తుంది క్లాసెస్ అన్ని
అవునా ఏమో నేను అంత అబ్జర్వ్ అయది
ఆ ను మసా నువ్వు బయటికి వెళ్ళావు అప్పుడే వచ్చింది రేపు మళ్ళీ వస్తదంట మన క్లాస్ కి తనే చెప్తదంట
ఓకే ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి మేడంకి
అవును ఆ మన మన క్లాస్ లో ఇంకా చాలా మంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు
ఏమో నేను నిను ఇక ఫాస్ట్ వచ్చేసినా అంత అబ్జర్వ్ చేయలేదు
ఆహా మన స్కూ లో ఇంకా గేమ్స్ కూడా ఉంటాయంట కబడ్డీ ఖోఖో
పార్టిసిపేట్ చేస్తావాను
ఆ నేను కబడ్డీలో ఖోఖోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నానువ
నేను చూద్దాం అంటే ఖోఖో మనకి అంత రాదు కబడ్డీ చేస్తే వస్తా
అవునా ఖోఖో ఏముంది నైన్ ప్లేయర్స్ ఉంటారు
అదే నైన్ ప్లేయర్స్ ఉంటారు కాని కొంచెం రన్నింగ్ ఉంటది కదా
అవును రన్నింగ్ చేయాలి మనం అవుట్ జెయాలి కో కో అనాలి అంతే
అంతే చెప్పగానే సింపుల్
ఆ సింపుల్ ఏం కాదు మనం ఆడుతే తెలుస్తది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తది
ఉమ్ ఏ ఖోఖో మనకి అంత టచ్ లో లేదు కబడ్డీ అంటే ఓకే
అవునవును కబడ్డీలో డిఫెండరా లేకతే రైడరా
రైడరే డిఫెండర్ కూడా రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ అలా
నువ్ ఎదన్న కాంపిటీషన్స్ కెల్లావా అయితే
అంటే మా ఇంటర్లో ఉన్నప్పుడు ఎళ్తుండే హాస్టల్ అట్లా కొంచెం ప్రాక్టీస్ ఇగ కబడ్డీ
అవునా నాకూ ఆ కబడ్డీలో ఇ ఇంటర్నేషనల్ లెవెల్ కి కూడా వెళ్ళాను టోర్నమెంట్స్ కి సో నాకల కబడ్డి చాలా బాగ తెలుసు
ఊహు మేము ఖోఖో స్టేట్ ప్లేయరు
అవునా ఓ స్టేట్ ప్లేయర్ అంటే నీకు అవార్ ర్డ్స్ వోచ్చిండచ్చు మెడల్స్ వచ్చిండొచ్చు
తుండే ఎక్కువ కబడ్డీ ఖోఖో అంత టచ్ లో లేదు కబడ్డీ అప్పుడప్పుడు ఆడతాం ఖో ఖో మొత్తమే టచ్లలేదు
ఆహ వాలీబాల్ అయితే ఓన్లీ లాంగ్ ప్లేయర్ గా
మ్
ఓ-లాంగ్ ఉన్న ప్లే-ప్లేయర్స్ ఆడతారు అనుకుంటా వాలీబాల్ ఎందుకంటే హ్యాన్స్ మ్
నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ కదా అట్లా వాలీబాల్ ఆడతా
ఆహా అవును అవును తిన్నావా
తిన్న ఇందాకే ఏం చేస్తుర్రు ఇంట్లో అందరు
ఏం లేదు మమ్మీ ఆ వర్క్ కి వెళ్ళింది డాడీ వర్క్ కి వెళ్లారు నేను ఇలా నీతో కాల్లో మాట్లాడుతున్నా
ఊహు
ఏం కర్రీ చేసావు
కర్రీ లేెడీస్ ఫింగర్
ఓ లేడీస్ ఫింగర్ ఎలా ప్రిపేర్ చేస్తరు లేడీస్ ఫింగర్
నార్మల్ అది
ప్రాసెస్ ఏంటి నాకు తెలియుదు నేను ఎప్పు ప్రిపేర్ చేయలేదు
ముందు అన్నీ రెడీగా పెట్టుకొని ఒక బౌల్ అద ఏమంటారు ఒకటి అది తీసుకొని ఆయిల్ ఇక మనకి కొంతమంది డిఫరెంట్ డిఫరెంటట్ గా చేసుకుంటరు
అవును ఆయిల్ వేస్తారు తర్వాత త ఆ లేడీస్ ఫింగర్ వేస్తారు
అది ఫస్ట్ అది ఫస్ట్ ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్నాక కర్రీ స్టార్ట్ చేయాలి
అవును కొంతమంది ఎలా ప్రిపేర్ చేస్తారంటే ఆయిల్ వేస్తారు ఆయిల్ తర్వాత ఉల్లిగడ్డ అల్లం వేస్తారు కదా
మ్ వేసి ఇవి వేసేస్తారు
అవును ఉ ఆ ఉల్లీగడ్డా లేకపోతే అల్లం తర్వాత పసుపు, బెండకాయ, కారం, ఉప్పు అవేస్తారు నువ్వెలా ప్రిప పేట్ చేస్తవ్
నాకు అంత రావు కాని ఏదట్ ట్రై చేసినా అంతే నేను కూడా అంతే
అవునా నువ్వు ఎకువఫ
వెజిటేబుల్స్ వేసి కొంచెం పసుపు కారం సాల్ట్ తగినంత వేసి కొని
అవునా
ఉ
ఇంకా నీకే కర్రీస్ బాగా వచ్చు
ఎగ్గు కర్రీ ఒకటే వస్తుంది ఏం రాదు ఇగ
అవునా ఎగ్ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటది కదా
ఉ
నేను కూడా చాలా సార్ ట్రై చేశాను కానీ నాకు ఎలా ప్రిపేర్ చేయాలో అంతగా తెలీదు
ఓకే నేను చెప్తాలే ప్రాసెస్
ఓకే
నాకు ఎగ్ కర్రీ ఒకటే పర్ఫెక్ట్ ధోస్
ఓహో ఇంకా చెప్పండి
చెప్పాలి ఉగాదికి ఏంటి ప్లాన్స్
మార్నింగ్ లేవ్వాలి ఫ్రెష్ అప్ అవ్వాలి ఇంకా ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా
ఉ ఏం ప్రిపేర్ చేసుకుంటారు ఇంట్లా
ఆ ఉగాది పచ్చడి చేయాలి ఇంకా పిండి వంటలు చెయాలి ఆ చేసుకుంటాం మీరు
చేసుకుంటాం నాకు చాలా ఇష్టం అవి
అవునా
మళ్ళీ అవి ఉగాది అప్పుడు ప్రిపేర్ చేస్తేనే టేస్ట్ బాగుంటాయి నార్మల్ టైంలో అలా రావు
అవును టేస్ట్ బాగుంటాయి మేముము నిన్న చేసాము గారెలు ఆక్చువల్లీ అసలు బాలేవు టేస్ట్ బాలేవు అంతా
మనమే ఏదన్నా ఫెస్టివల్స్కి చేసుకుందామని బ్రాండ్గ ఉంటం చూసినా అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది మనం నార్మల్గా వేసుకుంటే రావట్ల
అవును ఎందుకో అలాగా
అది అంతే ఇగ
అయితే ను నువ్వు టేస్ట్ చేస్తావ అయితే గారెలు
ఆ అంటే రౌండ్ అవేగా
అవునవును
తెలుసు
ఇంకా చెప్పాలి
ఏం చేస్తారు మీ అక్కయ్య వాళ్ళు
ఆ మా అక్క వాళ్ళు ఏం చేసలేదు మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది నేను నీతో మాట్లాడుతున్నా
ఓకే ఇంకా ఎప్పుడు కలుద్దాం మరి
ఆ నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉం ఉంటావ్
నేను ఎప్పుడూ ఫ్రీనే కాలేజకి వెళ్ళకపోతే
అవునా
హు
ఆహా అయితే మనం రేపు గలవచూ ఇస్కాన్ కి వెళ్దామా మనం రేపు
ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామా
అవును ఇస్కాన్ వెళ్దాం అక్కడ కృష్ణుడు చాలా బాగుంటాడు రాధ దేవి అసలు ఎంత బాగుంటది తెలుసా రాధాదేవి
హు అడుకి ఎలనాక భద్రకాళి టెంపుల్ కి వెళ్దాం
ఆ ఓకే నువ్వు వెళ్ళావ ఎప్పుడన్నా ఇస్కాన్ కి
లేదు అంటే దగ్గరలో వెళ్ళినా అంటే గేట్ బయటి వరికి లోపలికి వెళ్ళలేదు అప్పుడు కొంచెం టైం లేకుండా
అవునా ఇస్కాన్ ఒక్కోసారి ఎల్లు ఇస్కాన్ కి నీకు ఎంతో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది తెలుసా చాలా పీస్ ఫుల్ ఉంటది నువ్వు
పిరు ఇస్కాన్ టెంపుల్ బాగుంటాది వెళ్ళాలి
అవును అక్కడ వెళ్ళాక అక్కడ వెళ్ళాక అక రాధాదేవికి కృష్ణదేవి కృష్ణన్ క చూస్తే చాలు మన మైండ్ ఆటోమేటిక్ గా కూల్ అయిపోతుది నీకే టెంపుల్ ఇష్టం
ఉ ఉమ్
నీక ఏ టెంపులు ఇష్టం చాలా
అదిదనే ఏం లేదు అన్ని అన్ని దేవుళ్ళ ఇష్టం అన్ని టెంపుల్స్ కూడా ఇష్టం
అవునా నేను ఎక్కువ అంటే ఇస్కాన్కి వెళ్తాను
ఉ హు
మనం ఎప్పుడైనా బ